హలో
హలో హాయ్ అండి
హలో
హలో వినిపిస్తుందా అండి
త హలో గుడ్ ఈవెనింగ్ అండి వినిపిస్తుందా హ వినిపిస్తు
ఆ వినిపిస్తుందండి
వినిపిస్తుందా ఎలా ఉన్నారు బాగున్నారా అఓ
బాగున్నామ అండి
బా
మీర ఎలా ఉన్నారు
నేను కూడా బాగున్నా అండి వెదర్ ఇ అలా ఎలా ఉంది మీ కాడ
మా సైడ్ కొంచెం మోడరేట్ గానే ఉందండి మధ్యాహ్నం ఎండలు బాగుండడి
ఇప్పుడుమ ఎ
అవును ఈవినింగ్ చల్లగానే ఉంది మీ సైడ్ ఎట్లు
అట్లా ఉందండి మధ్యాహ్నం మధ్యాహ్నం ఏ మా మార్నింగ్ నుంచి ఎండ ఉండే
ఆ
నార్మ కొంచెం అంటే ఇన్ని రోజులు తీ ఫోర్ డేస్ అఔడి క్లౌడి ఇగా ఉండే కద అలా డయం
అవు
అ
ఇవాళ ఏం చేసి నువ్ మార్నింగ్ రొటీన్ ఎట్లుండే మీ ఇది
ఈ మార్నింగ్ రూటీన్ ఏమి ఉండే అండి అలా ఇది ఉండే కదా
అ
ఆ పొదుగాన లేవడంము నమాజ్ చదవడము మళ్ళీ స్నానం నం చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈద్ నమాజ్ కోసం వెళ్ళడము ఈద్ నమాజ్ చేసి అక్కడ అందరినీ కలిసి మళ్ళీ ఇంటికిచ్చి ఇంట్లో వాళ్ళ ను కలిసి దాని తర్వాత అద
హ
ఆ దాని తర్వాత మా ఫ్యామిలీలో అందరు బాబాయి వాళ్ళు ఇన్ని వాళ్ళు వాళ పిల్లలు అందరు కలిసి మాట్లాడుకుని అన్న కలిసి తిని కాసేపు సార్ దాగా మాట్లాడుకుని చాలు బాగా జరిగింది
ఉ ఆ
ఉన్నారండి దా రీసెంట్లీ మీరు మీకు ఏ స్పోర్ట్స్ ఏ అవున అలా గడిసిందండి మీకు ఏ అంటే ఇష్టంమండి అంటే ఏది ఏ స్పోర్ట్స్ చూస్తారు
నేను స్పోర్ట్స్ లో ఎక్కువ రన్నింగ్ ఇష్టం అండి
రన్నింగా రన్నింగ్ లో ఎవరేమ నా నేను క్రికెట్ ఎక్కువ చూస్తానండి
అవునా క్రికెట్ లో ఎవరండి ఎక్కువ ఇష్టమ అండి
క్రికెట్ లో ఇవ టీమ్ అంట అంటే మనం ఇండియన్స్ కాబట్టి ఇండియానే ఉంటది ఫేవరెట్ మనకి మొన్న రీసెంట్ గా టీ ట్వంటి కబ్ జరిగింది కదా
అవున అవును
ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వరల్డ్ కప్ గెలిచింది చాలా సంతోషము అనిపించింది
అవున అవును చాలా మంది సెలబ్రేట్ చేస్తున్నారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర
అవునవును ఆ ఫైనల్ కంటే సెమీఫైనల్ బాగా ఉత్కంఠగా జరిగింది ఎవరిను
అవును ఫైనల్ చాలా వ సైడ్ అయిపోయిను
ఆ ఫైనల్ వన్ సైడ్ గెలిచంది కాని సెమీఫైనల్ ఇంగ్లాండ్ తో జరిగింది కదా అది ఎవరు గెలుస్తారు అన్నా ఆ టెన్షన్ టెన్షన్ ఉండే
ఫైనల్ తొందరనే అయితుంది చాలా
అవునవును మన కుటుంబంలో ఎరు మనకు గెలిపించినట్టయింది సంజు శాంసన్ లేకుండే టీమ్ లో ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు మళ్ళీ
హార్పిరా
ఆ ఇషా ఈశన్ కిషన్ హార్దిక్ పాండ్య ముందు టీమ్ లో ఉండే సెలక్షన్ అయి ఉండే ఈశాంత ఈసనే ఏమో ఆ ఆ వరల్డ్ కప్ కంటే ముందు ఉండే వ కమ్ కంటే ముందు సెలక్షన్ టీమ్ లో ఇషాన్ కిషన్ లేకుండే అంతకు ముందు ఒక సిరీస్ జరిగింది అందులో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఆయనం సెలక్ట్ జేసుకున్నారు
ఆ
ఉమ్
ఏం కష్ట స్పోర్ట్స్ లో ఎపించుకోండి క్రికెట్ కాకు
ఇక క్రికెటే చూస్తారు క్రికెట్ కానుకుండా అంటే ఒక అదే ఏంటంటే మన కబడ్డీ చూస్తుండే అప్పుడు అది మన వస్తుది కదా అ ప్రో కబడ్డీ
ఇంకా అఔట్డోర్ గేమ్స్ లో ఇండోర్ గేమ్స్ లో ఏమనిస్తావా
అ ఇద ఒకటే చూస్తానండి ఆ ఫుట్బాలు అవన్నీ అంత ఏమి చూడను అంత ముందు చిన్నప్పుడు విజలింగ్ చూస్తు తుంటే
ఆహా ఒకే జాగ్సేన ఉంటుంది
అ మీరు ఓన్లీ రన్నింగే చూస్తారా
రన్నింగ్ చూడనండి చూడడం అయితే స్పోర్ట్స్ చూడను ఎక్కువ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్
ఆ మీరు స్కూల్ టైమ్ లో ఎం స్కోస్ స్పోర్ట్స్ ఏం ఆడలేర
లేదండి నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ డ్యాన్సే చేశానండి
ఓన్లీ డాన్స్ ఏనా
డాన్స్ యాంకరింగ్ అ
స్టేజ్ స్టేజ్ షోస్ అన్నట్టుగా అ ఆ నేను పెద్ద గ ఏమ్ లేదు క్యారంమ్ ఆడుతుండే మళ్ళీ క్రికెట్ ఆడుతుండే
మీకేమన్నా ప్రైజెస్ వచ్చినాయండి
నాకు ఆడి గ్రీ స్కూల్ టైమ్ లో లేదు అంటే గుర్తు కూడా లేదు నాకు డిగ్రీలో నే నాకు రన్నర్ అఫ్ గా వచ్చింది క్యారమ్స్ లో
స
ఉ
అది డిగ్రీలో అంటే ఏ ఇయర్ ఫైనల్ ఇయరా
స ఆ ఫైనల్ ఇయర్ ఫ మాకు ఏంటంటే యాక్చువల్లీ మా ఫైనల్ ఇయర్ అప్పుడు మా కాలేజీది సిల్వర్ జూబ్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ చేసింది సిల్వర్ జూబ్లీ చేస్తే ఆ సిల్వర్ జూబ్లీ కోసం గేమ్స్ పెట్టిండ్రు ఆ గేమ్స్ నో రన్నరబ్ గ వచ్చింది నాకు
మా
అయిందా అండి భోజనం అయిందా డిన్నర్ ఆ డిన్నర్ అయిందా అండి
లేదండి ఇంకా చెయ్యాలి
ఊహుం
ఇప్పుడే తిందామని చూస్తున్నాం
తిందామని చూస్తూన్న
అ
ఏం వండింది మరి ఇయాళ వంట చేసిందా
పప్పు చారు ఉందండి. నేన్ ఆరోజు నుంచి అడుగుతున్న
ఏం ఇవాళ నాన్ వెజ్ ఏమి లేదా
లేదండి మమ్మీ అండుతలేదండి. స్లో అవును నిజంగా అ తినద్దు అని చెప్పింది.
ఉమ్మ్
ఇంట్లో వండనని చెప్పింది ఒక ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు అంజన్న మాలలు ఉన్నాయి కదండి.
ఆహాహా
దానికోసం
అవునండి మా ఫ్రెండ్ కూడా ఇవాళ దావత్ కి రమ్మంటే అదే నాన్ వెజ్ తినమురా మేము మా మాలలు అంజన్న ఇంకేదో ఏదో అన్నాడు వాడు సా సాటర్డే. నాన్ వెజ్ తినము అని అన్నాడు.
అవునా మీరేం చెప్పలేదా మరిఇగా
ఏంఅనలేదు అంటే వచ్చి సిరుకుర్కు మన్న తాగురా అని చెప్పినా వస్తా అన్నాడు మరి
అవునా
ఉమ్మ్ ఇంకా ఎంతైనానా ఎంతయినా నాన్ వెజ్ ఇవండితే కొంచెం అనుసు మనసు ఉంటది కదా.
అవునవును ఆక్సిన్
హ
మీరు డైలీ తింటారా నాన్ వెజ్ లైక్ కు వీక్లీ ఫోర్ డేస్ అట్లా
అట్లా ఏం లేదు వీక్లీ కూడా లేదు వీక్లీ వన్స్ అయితే తింటారు అనుకోండి. కంపల్సరీ తినాలనిపించినప్పుడు వీక్లీ రైస్ కూడా తింటాము. కానీ భీకలీ మస సైయితే తంటాను
అది సరేవునా అంటే ఏ ఇ
మీ తమ్ముడు ఎప్పుడొచ్చి ఏండి
మా తముడు మ న్న వచ్చింద అండి గ రే పనా వెళ్ళన్నానే వెళ్తాడు అనుకుంటా
అవును
హరుకాయ కక్కన్నా తిరిగింది డి టూ ప్లేసెస్
ఏ స ఏంటి
ఏవైనా ప్లేసెస్ మీకు ఇష్టమైనవి
ఇల్ అదే అ ఎక్కడ అంటే మా ఆ అక్క వాళ్ళు ఒక సరిపోయిండయితే బెంగళూరు ఊటి కొడైకినాల్ టూరు ఒకటి పోయిచ్చి మళ్ళా నా నా మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి అజమేద వెళ్ళిన జై
అజ్మీర్ ఎక్కడండి ఏరియా ఓకే
రాజస్థాన్ లో అజ్మేర్ ఉంటుంది ఆ రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ పోయేటప్పుడు ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళి జైపూర్ లో ఆ దిగినాం మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ట్రైన్ బట్టి అజ్మేర్ క వెళ్ళినాం అజ్మేర్ లో వన్ డే స్టే చేసినాం మళ్ళీ రిటర్న్ మళ్ళీ జైపూర్ క వచ్చినాం మళ్ళీ జైపూర్ లో వన్ వన్ నైట్ ప్లస్ హోల్ డే అంటే వన్ నైట్ హోటల్ తీసుకుని రూమ్ తీసుకుని ఉన్నాము నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ ని చెక్ట్ చేసేసి ఒక క్యాబ్ దూ తీసుకొని మొత్తం ఇక జైపూర్ మొత్తం మొత్తం సైట్ సీయింగ్ మొత్తం చూసినాము చూసి ఈవినింగ్ అయింది ఈవినింగ్ మాకు ట్రైన్ ఉండే సెవెన్ ఓ క్లాక్ అట్లా ఆ ఈవినింగ్ జైపూర్ కి రైల్వే స్టేషన్ క రీచ్ అయ్యి మళ్ళా నైట్ కు తినడానికి సంబంధించిన అన్నిీ తీసుకొని ట్రైన్ ఎక్కేసినాం కానీ అది డిస్ సంబర్ లో పోయినామండి ఏమి చలీ తెల్స్ స ఆబబాబా ఆ చలీ ఉహిన్ కోలేన్ చలి అది పోయే టప్ ఇప్పుడు బాగా చలి ఉండే అ చ్చేటప్పుడు అన్ ఓ ఓ ఓ ఒకే ఒక్కణిం ష మాగ్
ఓకే ఆ జయమా ఆ కానీ వేసిఉండ్రా